హాయ్
డైలీ ఏం చేస్తుంటావ్
షేడింగ్ మీరు
ఆ మేంకా మేము కాలేజీకి వెళ్ళేసి వస్తామండి
ఆ
కాలేజ్ పోయ్ డైలీ ఏం చేస్తూ ఉంటావు నువ్వు నీ రోటీన్ డైలీ రో దీన్ గురించి చెప్ప్
వాయిస్ వాయిస్ రావడం లేదు
డైలీ రొటీన్ గురించి చెప్పండి
మేమా కాలేజీ కి వెళ్తాము, ఎంసీ ఎంసిఏ చదువుతున్నా మీరు మీరు
నేను కాల్ డైలీ మార్నింగ్ లేసేసి ఇంటిపనింత
మేము ఫైనాన్స్లో జాబ్ చేస్తాము. మీరేం చేస్తారు
మేల్ డ్రస్
మీరేం చేస్తారు ఫీల్డ్ వర్క్ అగ్రికల్చర్ లో ఫీల్డ్ వర్క్ చేస్తామ్
అవును అండీ మేము స్టడీస్ చేస్తున్నాము. మోరల్
కరువు పనికి వెళ్తాము.
ఓకే సంక్రాంతి పండుగ ఎలా సే సెలబ్రేట్ చేసుకో
పో వాయిస్యే వినపడలేదు
సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు
ముగ్గులు వేస్తారు, పొంగ ముందర ఇంటి ముందర చెరుకులు పెడతారు మీరేలా చేస్తారు.
నేను సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ క భోగి భోగి సం సంక్రాంతి కనుమా ఈ